హలో హలో అండి ఏం చేస్తున్నండి
నేనా అండి ఇప్పుడు ఇట్లా బట్టలు మడత పెడుతున్నాను
అకే అండి
ఈ బట్టలు మడ్తా పెట్టినాం పొద్దున మేము భద్రకాళి టెంపుల్ వెళ్ళేసి వచ్చినాంమండి
ఓకే ఏమేమి ఉండే అడి టెంపుల్ దగ్గర ఏమైనా షాప్ పింగ్ గుండేనా
భద్రకాళి టెంపుల్ దగ్గర అంటే జాతరని కాదులే కాని ఈ వరంగల్ లో భద్రకాళ టెంపుల్ అనే చాలా ఫేమస్
ఓకే ఆ
ఇదేంటంటే చ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి లైక్ చెప్పాలంటే భద్రకాళి టెంపుల్ ఉన్నది ఇది వేయి స్తంబాల టెంపుల్ ఉన్నది రామప్ప లక్నవరం ఆ ఇంకా ఆ శివాలయాలు గాని సిద్దేశ్వర ఆలయాలు గాని అన్ని చాలా అంటే చాలా ఉన్నాయి ఈ భద్రకాళి టెంపుల్ పుల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేము అసలు మార్నింగ్ వెళ్ళాము వెళ్ళినప్పుడు మాకు పసుపు కుంకుమ అభిషేకం చేసారు
ఆ
అభిషేకం అయిన తర్వాత మార్నింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉండేదిన్నమాట మాట
ఆ
ఇక ఫస్ట్ ఇ దర్శనం అయిపోయినానంక ఇక బయట లడ్డు తీసుకొని ప్రసాద్ తీసుకొని ఇట్లా కాసేపు కూర్చున్నా బట్ ఇంకొకటి చెప్పాలంటే మా ఈ భద్రకాళి దేవస్థాలయంలో నిత్య అన్నదానం అవుతుందండి ఆ మళ్ళీ మన ఒకవేళ మనం అన్నదానం అటెండ్ అవ్వాలి పూజా కార్యక్రమాలు అన్ని అయిపోయినాం ఆ కొంచం అమ్మవారి ప్రసాదం తీసుకోవాల అన్నప్పుడు మాత్రం మనకు ఒక పన్నెండు గంటల వరకు టోకన్స్ అవైలబుల్ ఉంటాయ అన్నమాట ఆ టోకెన్స్ తీసుకుంటే మనం మంచి అమ్మవారి ప్రసాదం భోజనం చేయు
ఆహా
ఎప్పుడన్న వచ్చారా అండి
లేదండి ఆది సైడ్ ఏమి రాలేదు
ఆహా రావాలండి ఒకసారి వ అతే మీకు కూడా తెలుస్తుంది అనమాట అసలు ఇ ఇంకా ఎప్పుడన్నా వేయి స్తంభాల గుడి కూడా వెళ్ళారా అండి
స్కూల్ వెళ్ళినా అందిడి ఒకసారి స్కూల్ నుంచి రిస్క్ వెళ్ళండ్రు ఇ మాగలీ నేను చిన్న ఉన్న అంతా అగలేకుంటే ఇకా
హ హ అవునా టీటీదగిలా అండి
మీరు తాయి రం
ఆ టీ తాగిన టీ తాగి బట్టలు మాత్త పెడుతున్నా
ఇంకేమేమి ఉంటాయి అందిడి
వయయి స్తంభాల గుడి ఉంటది రామప్ప ఉంటది తర్వాత లక్నవరం ఉంటది లక్నవరం వచ్చి వ్యూ పాయింట్ అయితే మస్తుంటదండి అసలు ఒక ఐలాండ్ ఐ అసలు ఒక ఐలాండ్ పోయినట్టు అనిపిస్తుంది మనకు అక్కడ ఇప్పుడు కొత్తగా రిజార్ట్ స్టార్ట్ చేసిండ్రు మనం మంచిగా స్టే చేయొచ్చు చుట్టుపక్కల అంతా మనం కవర్ చేసుకోవచ్చు మళ్ళీ అందులో ఒక షిప్ బోటింగ్ ఉంటదండి షిప్ బోటింగ్ పర్ హెడ్ అవునండి అవునండి పర్ హెడ్ హండ్రెడ్ రూ అట్లా తీసుకుంటారు మనము పాపికొండల వ్యూ పాయింట్ ఎట్లుంటదండి కొ కొండల కొండల మధ్య ఇట్లా మనం షిప్ లో ప్రయాణిస్తే
ఆ
అట్లా ఉంటాదండి మంచిగా ఉంటాది వ్యూ ఒక గంట సేపు తిప్పుతాడు కానీ మనము ఏదో మధ్యలో ఒక ఐలాండ్ లాగుంటది అట్లా రౌండే తప్పుకుంటూ వస్తారు అ చాలా బాగుంటు ఉంటది మళ్ళా ఇంకా మనము బ్రిడ్జ్ మీద నడవడం గాని ఆ వ్యూ పాయింట్ చూడము ఆ కొండలు ఆ గ్రీన్ గ్రీనరీ అంతా చూస్తా అంటే మనసు అయితే
వస్తందికా
అవునండి న నర్ ఫీలింగ్ వస్తుంది ఆ ఇంకా బాగుంటది ఇంకా రామప్ప దేవాలయంంలో అయితే శివయ్య లింగం ఉంటది మస్తు పెద్దగా ఉంటదండి
ఆహా రావాలి సంబద్లు వస్తామండి ఒకసారి
ఆ సమ్మర్లా ఒకసారి ట్రై చెయడి ఎంత బాగుంటదింటే అక్కడ మళ్ళీ మనకు పూర్వం కట్టడాలి కదండి అవన్నీ అవన్నీ చూస్తుంటే ఇంక మనము మన పిల్లలకు కూడా అవన్నీ చూపిస్తుంటే వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు కదండి ఆ వాళ్ళకు కూడా అసలు ఇప్పుడు పిల్లలు ఏంటంటే సబ్జెక్ట్ల సబ్జెక్ట్ వైజెస్ చదువుతారు బట్ ఎప్పుడు వాళ్ళు చ్చి డైరెక్ట్ చూస్తే అట్లా కాకుండా కూడా వరంగల్ క ఇలా వరంగల్ ఫోర్ట్ ఉండదండి
ఆ అవును
కాకతీయ రాజులు కట్టిన కట్టడాల అన్నమాట అట్లా పిల్లల అవన్నీ చూపిస్తా అంటే వాళ్ళు
కొంచెం లైవ్లా ఆ గుర్తుకుం పోతుది వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ లో కూడా ఎవరికైనా ఎప్పుక్కకోగలుగుతారు
అవునవును ఎందుకంటే పిల్లలకి ఏంటంటే చూసినాక ఫీలింగ్ వేరుండది అది వాళ్ళు చదువు చదువుతా అంటే ఫీలింగ్ వేరుంటంది కదండి
లైవ్లాజస ఫిలింగ్ కన్నా చదువు ఫీలింగ్ వేరే ఉంటది కదా
అవునవును ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి చిన్న చిన్న ఆలయాలుంటాయి తర్వాత విఘ్నేశ్వర ఆలయాలు ఉండయి కాజుపేట దగ్గర అక్కడ ఒక ఆలయం ఉండది ఆ సిధేశ్వర ఆలయం ఉంటుది అది కూడా చాలా ఫేమస్ అండి
ఆహా
అక్కడ కూడా చిన్నగా ఉంటాడు వినాయకుడు గాని మళ్ళ ఇంకొకటి వరంగల్ దగ్గర కూడా ఒకటి రత్న గర్భ వినాయక దేవాలయం ఉంటది చిన్నగా ఉంటాడు వినాయకుడు చాలా అలా చిన్నగా అంటే చిన్నగా ఇప్పుడు మనము వినాయక చవివుత అప్పుడు మనం చిన్న వినాయక ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకుంటాం కదండి ఆ ఆ విధంగా చిన్నగా ఉంటుంది అక్కడ కూడా నిత్యం నిత్యం అన్నదానం జరగదు కాని ఎప్పుడైనా ఆ దేవుడిది ఒకటి చతుర్దశి ఉంటదినమాట
ఓకే
ఆ చతుర్దశి అప్పుడు మాత్రమే సంకట చతుర్దశి అంటారు అప్పుడు మాత్రమే మంచి అన్నదానం నైట్ నైట్ పెడతారు మంచి బాగుంటది అక్కడ కూడా భోజ భనం కూడా బాగుంటది ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు మొన్న మీరు వెళ్ళలా అండి మేడారం జాతర సమ్మక్క సార్
ఆహా లేదండి అప్పుడు ఎగ్జామ్స్ ఉండే ఇంట్లోనే ఇట్లా పూజ లాగా వేసుకున్నాం
అవునా అది కూడా చాలా చాలా బాగుంటదండి ఎందుకంటే చానా ఇక మన కు మన తెలంగాణ హైయెస్ట్ ఫెస్టివల్ అంటే చెప్పాలంటే మనకు ఒక పెద్ద కుంభమేళ జాతర అనుకోవచ్చు ఎందుకంటే ప్ర ఆ రెండు సంవత్సరాల సారీ పాపులేషన్ అనేది పెరిగిపోతుందండి అసలు ఎప్పుడు తగ్గుతలేదు ఇప్పుడు కో కోటీ జనాబ వచ్చింది అనుకో నెక్స్ట్ నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత కోటి ఇరవై లక్షల మంది కోటి ముప్పై లక్షల మంది పెరుగుత పెరిగిపోతా ఉంటది
స
అంటే అక్కడ కూడా మస్తు ఫేమస్ అండి మనం ఏది అనుకుంటది జరుగుతుది ఇప్పుడు ప్రతి ఒక్క దేవాలయానికి పోతే ఏదో ఒకటి ప్రసాదం లాగా ఉంటది కదా ఈ అమ్మవారికిచ్చి చెప్పాలంటే బంగారం అండి ఈ బంగారం అంటే మనం వేసుకునే బంగారం కాదు బట్ ఏంటంటే అక్కడ బెల్లం ఆ బెల్లంని బంగారం లాగా అమ్మవారికిప్పు చెప్తారు ఆమె ఆమె అ డబ్బులు గాని ఏమి కోరుకోదటండి ఒక్క బంగారం తప్ప ఆమకు అంత ఇష్ట అనమాట అంటే అక్కడ వాళ్ళ పద్ధతి ప్రకారం ఏంటంటే ఏ మనం ఏమన్నా అనుకున్నది ఇప్పుడు మనం మొకుతాం కదండి ఇట్లా ఇల్లు కావాలి ఇట్లా కొల ఇ పెళ్ కావాల గవమెంట్ జవాల అ అనుకుంటే అది తీరిక అమ్మవారికి మనకు మనం ఎంత వెయిట్ ఉంటామో అ అంత వేటు బంగారం తీసుకపోయి అవునండి అవునండి అది వేసి అమ్మవారికి సమర్పిస్తార అనమాట ఓ అది చా చెప్పాలంటే ఆ ఫీలింగ్ వేరు వేరుంటదండి ఇంకా అమ్మవారు వచ్చే టైం కు మాత్రం ఎంత మంది జనాలు తెలుసా అసలు చా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అది చెప్పాలంటే ఇప్పుడన్నా ఎప్పుడన్నా మీరు తెళ్ళలా అండి
లేదండి వెళ్ళలేదు సమ్మక్క సార్ అక్కకి వెళ్ళలే గాని టూ ఇయర్స్ క ఒకసారి ఇంట్లోనే పూజ చేసుకుంటాం అదే ఇంకా బంగారం పెట్టి టూ డేస్ అంటే మార్నింగ్ చేసిన వారికి మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచి తీస్తాం
అంటే ఇప్పుడు ఆ కాని టూ ఇయర్స్ కాదు కానీ కొంతమంది అయితే మళ్ళా ఇప్పుడు వన్ ఈ సంవత్సరం దేవుడిది ఉన్నది కదా అండి వది సంవత్సరం దేవుడిది లేదు కదా అయినా కూడా దేవుడికి పూజ చేసు
ఆ ఇయరు చేసుకున్న వాళ్ళు ఇయరు ఇ
అట్లా ఇంకా మంచిగా ఇది వరకయితే మస్తు భయమయ్యదండి వాడవి ప్ర ప్రాంతము పలలు సింహాలు ఏమో తిరుగుతాయని ఇప్పుడైతే భయమే లేదు ఎందుకంటే మంచి ఫుల్ అంటే ఫుల్ డెవలప్మెంట్ చేసిళ్ళండి
పాపులేషన్ పెరుగుతా కొద్ద్దకి టెంపుల్స్ బి ఎక్కువ చేస్తున్నారు డెవలప్మెంట్ చేస్తున్నారు
ఆ అవునండి అవునండి ఈసారి అయితే చెప్పాలంటే ఫుల్ ఎన్నో కోట్ల డబ్బులు వచ్చినాయంట ఉుండడి డబ్బులు కూడా కానీ మంచిగా ఫస్ట్ ఇప్పుడు మామూలు గుండేనండి గుడి ఈ సారి అయితే మన పెద్ద పెద్ద దేవాలయాలకు పోతే ఏ విధంగా పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయో ఆ విధంగా ఓ పెద్ద పెద్ద పెత్తగా ఆ అదేంటిది రేకుల తటి ఇట్లా పెద్ద హైప్గా పెట్టిన్ర అనమాట ఏమైన్నా వర్షం వస్తే ఇది ఇది వారికి ఎప్పుడైనా దర్శనానికి వర్షం వస్తే మొత్తానికే దడిచిపోతుంది కదా ఇప్పుడు అట్లాగా ఆ ఇప్పుడు ఇట్లా కాకుండా ఒకటి పెద్దగా మంచి అంటే మస్తు డెవలప్ చేసేళ్ళు ముందటే బొమ్మలు వెట్టిన్ు అన్నిీ అంటే ఇ మంచిగా అంటే మంచిగా చేసిళు ఈ సారి అయితే బాగా చేసిల్ళు
ఇక్కడ నాచారం నా ఆచారం సైడ్ వెళ్ళి రా అండి మీ సైడ్ేనా నా ఆచారం
నా ఆచారం గురించి నాకు ఎక్కువ ఐడియా లేదండి
ఆ నాచారం దగ్గర కూడా బాగుంటది అండి ఆచారం టెంపుల్ ఆ బాగుంటది అది అక్కడ కూడా దేవుడు ఏమో కాని విన్నా నేను ఇట్లనే ఆన్లైన్ చూసినా అక్కడ కూడా బాగుంటాంది సేమ్ ఇప్పుడు మనం సమ్మకా సారక్కకి ఎట్లా అయితే చేస్తామో అక్కడ కూడా సేమ్ ఇవే పద్ధతులు ఉంటాయా అంత ఇట్లా సెంతుూలా బారం లాగా బోనాలు ఇయర్లీ వన్స్ ఇట్లా జా తరలా ఆగయితద అంటా
అవునా అది కూడా నేను ఒకసారి విన్నా బట్ నెక్స్ట్ టైమ్
ఆ
అవునండి అయితే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఒకక్కసారి విజిట్ చేయాలి అదే ఒంటి గుడికి ఎందుకంటే ఈ అమ్మవారి అమ్మవారిది కూడా కొంచెం తెలుసు కదా మిగతా దేవుళ్ళ కూడా తెలుసు కుంటే కూడా మనకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కదాండి
నాందే మరి
ఓకే అండి ఉంటాండి